ఆ చేసామండి మీది అయిందా
ఆ అయిందండి ఇప్పుడే జస్ట్ అయిపోయింది కూర్చున్నాం
ఏం స్పెషల్ ఈరోజు నేను కూడా ఇంతకు ముందే తిన్నాను బెండకాయ ఫ్రై చేస్తారా టమాటా వేసి చేస్తారా
బెండకాయ ఫ్రైయ్యేనండి టమాటా వేసి చేస్తే మా పిల్లలు తినరు
నాకేమో ఫ్రైలు ఇష్టం మా హస్బెండ్ కేమో టమాటాలు పులుసులు ఎస్ఆర్లు మా ఇంట్లో ఆపోజిట్ ఫ్రై ఉంటేనే బాగుంటది బెండకాయ కదా
అవునండి లేతయి కూర అయితే జిగురు జిగురుగా ఉండిది ఒక రకంగా మేం టమాటా వేసి చేస్తం
ఇక నేను బెండకాయలు కావాలని ఎక్కువ చేస్తాను అర కేేజీ కేజీ అలాగ తెచ్చుకుంటాను ఉన్న ఇద్దరికైనా ఇక నేను ఫ్రై చేసుకుంటాను మా ఆయనకేమో పచ్చిపులుసు చేస్తాను
హ పాపేం చేస్తున్నారు
అగో అల్లరి చేేస్తుంది బాగా అల్లరి చేేస్తుంది ఇంతసేపు పడుకుంది పడుకుంది కదా అనేసి నేను నా పని చేసుకుంటే
ఆ ఆ మీ బా మీ అంటే మీ వారు డ్యూటీకి వెళ్తారు ఇంకా మీరు పాప
ఆ అంతే అండి
అ
ఉ
ఏం చేస్తున్నవు పాప పేరేంటండి
బృందశ్రీ అ బృంద అంటే సంతోషమా సంతోషమైన వణ శ్రీ అంటే అమ్మవారి పేరు ఉన్నట్టు
అదేలేండి ఏంటి ఇంకా మీరేం చేసారు
నేను కాకరకాయ ఫ్రై చేసుకున్నాను మా ఆయనకి ఇంకేదన్నా పులుసులు చెయాలిగా ఆయన వచ్చే టైంకు చింతపండు పులుసు చేతే అయిపోతుంది
ఆ
ఏదైనా మా ఆయన ఫ్రైలు తినడు ఫైలు చేస్తే చింతపండు పులుసో లేకపోతే టమాటా చారొ లేదా సాంబారు ఏదో ఒకటి కంపల్సరీగా ఉండాలి ఆయనకు
ఆ ఉంటే అదే దానికి దీనికి కాంబినేషన్ అవు ఏదోటి ఇప్పుడు ఫ్రై చేసినప్పుడు ఏదో పులుసు చేసుకున్నాం అనుకోండి
ఆ అవును అవునవును చాలా బాగుంటది
ఆ లేకపోతే ఒకటే అయితే తినాలనిపించదు
అవునవును అది కూడా
ఆ మా అమ్మాయి ఏమో ట్వల్వ్ మా అబ్బాయి అబ్బాయిమో కూరలు ఏదైనా మా అబ్బాయి వేరే ఈ అమ్మాయి వేరే ఇంగ వేరే వేరే అడుగుతుంటారు
ఉమ్మ్ ఇంకా మా పాప పెద్దగా అయితే ఏమేనా ఇబ్బంది పెడుతాదో నాకు ఏమి ఇప్పటికే తినదు సరిగ్గా
ఆ ఫుడ్ పాపకి ఇప్పుడు అన్నం తినిపించోచ్చు కదా
అన్నమే తినదు ఆ పిల్ల ఎంత బలవంతంగా పెట్టినా తినదు ఒకవేళ మనం బలవం త్తంగా నోట్ల పెట్టాము అనుకో ఊంచుతుంది మరి ఆ ఊసేస్తాది మళ్ళా ఊసేస్తుంది కదా అనేసి ఎ న్న అట్లా పెట్టామనుకో ఏం చేస్తాది అ ఊస్ నోట్ల ఒక్క మెత్తుకున్నా కింద పడేస్తవ్ ఎళ్ళు
అది మరి ఎట్లా ఏం ఇప్పుడు అమ్మాయి ఏం తినిపిస్తున్నారు
ఆమెకు అన్ని చేసి పెడతాను అన్ని ఓడ్స్ గిడ్స్ ఎగ్ ఉడకబెట్టడము లేకపోతే పప్పు ముద్దుపప్పు పా పాలన్నము పెరుగు అస్సలు తినదు అది స్టార్టింగ్ నుంటే పెరుగు తినదు పాలన్నము లేకపోతే చింతకాయ చింతకాయ పచ్చడి ఉంటది కదా ఆ ది అదేసి అన్నీ కొంచెం కొంచెం కొంచెం కొంచెం గిన్నెలలో ఏసి పెడతాను ఇగ ఆమెకు ఏది కలర్ఫుల్గా ఏం తినాలనిపిస్తే ఒక్కటే పూట తింటదాద ఇఢ మిగతయాన్నీ నా పోట్టలోకే పోతాయి ఇగ
ఉమ్మ్
ఉమ్మ్
అవి ఏం లేకుండా అన్నం అలవాటు చేస్తారనుకోండి అన్నం
ఆకలి సిరపులు రోజు పెడతాను రోజు పోస్తాను ఆకలి సిరప్ అస్సలుకు తినదు ఆ పిల్ల నాకి ఈమెతోటి ఒకటి పెద్ద టాస్క్ అయితంది రోజు వాళ్ళా నాన్నేమో ఉండి ఏం చేస్తున్నావ్ దానికి తినిపించవా అని వాళ్ళ నాన్న డైలాగులు అని అనుభవించేటోళ్ళకే అది ఎక్కువేం తెలిదు కదా
అంతేగా
ఉమ్మ్ నేనంటాను సరే ఒకరోజు నువ్ మొత్తం నీ దగ్గరనే ఉంచుకోని నువ్వే తిన పెట్టు ఆమె తింటే నాది తప్పు తినకుంటే నీ తప్పు అని అంటా
అంతేగా వాళ్ళకేం తెలుసుద్ది వాళ్లు పొద్దున ఎ ళ్తారు సాయంత్రం మనం తిని తిన్నామో లేదో వాళ్ళు చూడరు కదా ఆ తినిపించకుండా ఎలా ఉంటాము చేస్తాము వాళ్ళు తినరు కానీ అన్నంలో అన్నం పెట్టా అనుకోండి కొంచెం పాప కూడా బాగుంటుందన్నమాట
చూసి నా పిల్ల కూడా తినాలి అని అట్లా అనిపిస్తాది ఈమెనేమో ఆ తిన్నదంతా తినదు
సర
ఉమ్మ్ ఊసేస్తే ఎం సిరపులు దాగాని నాకు ఒక్కదానికి సిరపులు అసలు ఓ ఒక్కదాని పోయలేని నేను అమెకు
ఉమ్మ్
ఉన్న్ది గింత ఉంటది గని బా ఫసు మస్తు నన్న కోడుతుది ఇంకా అ అ ఇగ నన్ను మీ బిచ్చుతుది ఎడతది
ఉ ఆ ఇంకేనండి సంగతుల మీ మమ్మీ వాళ్ళు వా ళ్ళ అందరుూ దూరమా దగ్గరా
ఎవ్వరి దగ్గర ఏం లేనంక అందరు దూరంగానే ఉంట
మీ అత్తయ్య మామయ్య వాళ్ళందరూ
ఆ వాళ్ళు లే రండి చనిపోయారు నా
హా ఇంకా మీ ఫ్యామిలీ మీర అందరుూ ఒకక్కరు లేనా మీ మీకెవరైనా ఆడపడుచులు అలా ఉన్నారా
మా ఆడపరచులు ఇద్దరు ఆడపడుచులు మా మరిది మా మరది వాళ్ళేమో ఊర్లో ఉంటారు ఆ మా పర్చలద్దారు మేము ఉండే అంటే సిటీలోనే ఉంటారు కానీ దూరం దూరం ఉంటారు అమ్మా అక్క ఇకడ ఉంట ది మ అమున్కి సింగర్ జాబ్ అవబ వాడు దూరంగానే ఉంటాడు
ఉ
ఉ ఇ వెళ్తా నేనే వెళ్తాను వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనులల్లో ఉంటారు ఎవరు రారు సరి ఇ ఏదనా వెకేషన్ ఉంటేనే మా ఇంటికి వస్తారు మ పడసల్గానీవరేనా ఏ ననే ఖాలిగా ఉంటు అదే కదమ్మ వారంటీ కార్డు ఉన్నప్పుడు వాలెంటీ కెళ్లడమో వీళ్ళ ఇంటికెళ్లడమో చేస్తాము ఇక
అదే అదేనండి మ్
ఏ ఊకే పాపం తీసుకొని ఇంట్లో ఉండాలంట చికాకే కదా
అవు
అలా అన్నట్టుఉ
టైమ్ బ
ఎలా జెసుకున్నారు మొన్న మొహరం
హిం అ చె
హలో
ఆ చెప్పండి చెప్పండి
మొన్న మొహరం పండుగ ఎలా చేసుకున్నారండి
మోరం పండగ వెళ్ళొచ్చారండి మా అబ్బాయి వెళ్ళొచ్చాడు బాగానే చేసుకున్నమండి అబ్బాయి ఎల్లేఓచడ చాలా మంది ఉన్నారంట అసలు ఎంతో మంది ఓచ్చారంట
ఆహ
చదువుతున్నాడు వచ్చి చాలా మంది వచ్చారు మమ్మీ అసలు అని
డన్ చాలా మంది ఉంటారు మళ్ళీ ఆ ఏదో షర్పథ్ ఏదో పంచి పెడతారు గదా ఆ రోజు
అవునండి మూడు రోజులకి పది పదకొండు రోజు షర్బత్ చేసి పెడతాం పంచుతారన్నమాట చేసి పం చి ఊ అక్కడికెళ్ళి తెచ్చుకుంటాం మాకైతే మా ఇంటి దగ్గర అయితే మాకు దగ్గరగానే ఉండిద్ది అమ్మ వాళ్ళింటి కి దగ్గరగా
ఓకే ఓకే మాకు ఇక్కడ మా దగ్గరలోనే ఉంది అంటే ఆ ఇక్కడ మా సైడు దగ్గర్లోనా చేసారు షర్పథ్ కోసం వెళ్ళాలంటే ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉండి తాగలేదు ఇగ
హ్మ్
హ్మ్
అదయితే మీరు కూడా తాగుతారా షర్బతచ్చేస్తేస్తా ఇస్తే
అంటే అప్ ఇప్పుడు తాగేది ఒకసారి తాగాను మా సైడ్ ఇక్కడ సిటీ లో ఎక్కువ ఎవరు తాగరు అన్నట్టు
హ్మ్ అదేలెండి తక్కువ ఎళ్ళి తెచ్చుకోవాలి ఇ వన్నీ చేయ్యాలంటే
హ్మ్ ఆ తక్కువ తక్కువ
హ్మ్
మళ్ళీ మీరు ఏదో చిన్న అపోహన ఉంటది మాకు ఎలా అంటే మీరు నమాజ్ చేసినాక కొంచెం తూ తూ లాగా అంటారంట కదా
హ్మ్
హ్మ్ అది దానికి కూడా తినరన్నట్టు
పైసలివ్వాలి అహా ఆ
చెప్పండి
చెప్పండండి మీరే ఆ
పిల్లలెల్లారా స్కూల్ కు
ఆ మా వెళ్ళారండి అహ మా పిల్ల పెద్ద పిల్లలేేనండి
చదువుకు పెద్ద పిల్లలేనా
ఆ పెద్ద పిల్లలు ఇద్దరు కాలేజీకి వెళ్ళే పిల్లలే
అవునా మా పాప ఇరవై ఈ నెలలు
ఆ
ఇంకా సెకండ్ బర్త్డే గూడా కాలే
హ్మ్ ఇద్దరు కూడ చిన్న పెద్ద పిల్లలే
మంచిగా పిల్లలు పెద్దగా అయితేనే అదొక ఆనందం కానీ అప్పుడు ఇంకా భయం ఎక్కువ ఉంటది ఇలా వీళ్లు చదువుకుంటార ఆ చెడు తిరుగుళ్ళు తిరుగుతార అదొక
అవునవును
హు ఎందుకంటే అందరు ఒక్కలాగా ఉండరు కదా మంచి
అవునండి అది అదొక స్టెప్ అండి
నంతే
చిన్నపిల్లలది ఒక స్టెప్పు పెద్ద అయిన తర్వాత ఒక స్టెప్పు నాకై తో ఒక్కోసారి వీళ్ళు చేసే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు
ఇద్దారు అబ్బాయిలేనా
అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇద్దరు కొట్టుకుంటుంటే మా ఇద్దరు కొట్టుకుంటుంటే నాకేమో అసలు చిన్న పిల్లలు అప్పుడే బాగున్నారు ఇప్పుడు కొట్టుకుంటూన్నారు చిన్న పిల్లలాగా
హ్మ్ అవునువును
అసలు ఏం కోట్టుంటారు ఎంతయినా చెప్పండి
హ్మ్
ఇప్పుడు ఈ ఆనందం కొన్ని రోజులే మళ్ళీ పాపకు పెళ్లి అయింది అనుకో మీ అబ్బాయి ఒంటరిగా ఉండలేడు
ఆ నా అసలు అబ్బాయి మళ్ళీ ఓన్లీ టూ ఇయస్స్ ఆ అమ్మాయి కూడా కొంచం చదువు అయిపోయిన తర్వాత చేద్దాంలే అని
అదే ఎప్పుడైనా చేసి పంపయాల్సిందే అది అది మరి చేతులో లేంది అది
హ్మ్ ఎప్పుడైనా ఆడపిల్ల ఒక చోటకి వెళ్లాల్సిందే ఏన్
నేను ఇప్పడకి అది పే టీవీలో అప్పగింతల సాంగ్ వచ్చినా ఆడ పిల్లలు పెళ్లిళ్లు చేసుకొని యూ ట్యూబ్ లో ఎడుస్తే నేను ఏడుస్తా
అంతేకాదండి ఎన్ని సంవత్సరాలు పెంచినా ఒక అయ్యోకి గివి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే కదా నాకైతే ఇప్పుడే దిగిలేస్తుంది అస్
నీను అయితే ఇప్పటికె ఏడుస్తా మా ఆయన అంటాడు నీకు పెళ్లాయి ఎన్ని సంవత్సరాలు అయితాందో నీకు గుర్తుకుందా ఇప్పుడు ఏడుతానే ఉందంటా చి ఇల్లరికం తీసుకపోతే అయిపోవు పెళ్లికి ఏళ్ళిరా అరు అయింది తీసుకొచ్చుకుందువులే అంటాడు నేనే అంట ఆ బాధ నీకు ఎట్లుంటదో నీకేం తెలుసు రేపు నీ బిడ్డకు పెళ్లి అయిపోతంటే నీకు తెల్
అప్పుడు తెలిసిద్ది వాళ్ళ బాధేందో మన బాధేందో అప్పుడు తెలిసిద్ది వాళ్ళకే
హ్మ్ మీ అయ్యా పెట్టిండా నీకు మేము పెడతలేమా అబ్బో బాగా ఏడుతాన్నావ్ అంటాడు రేపు నీ బిడ్డకు పెళ్లి చేసుకొని వేల్టప్పుడు హ్మ్ తెలుస్తది నీకు
ఉన్న మామకారంకదా ఎక్కడ పోతే వా మీరు వీళ్ళు పెట్టరు అని కాకపోయినా ఎంత పెట్టినా ఎంత చేసినా
మన అమ్మోలి ఇంట్లో కారం తిన్నా కూడా అదొక తృప్తి
ఉ అంతేగా మనకి ఎందొ ఆ ఇ నాకైతే మీరేమన్నా అనుకోండి ఇన్ని సంవత్స అనైనా కూడా మళ్ళీ నేను వెళ్తున్నానంటే నాకు ఎద ఎలాగో ఉండిద్ది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఉండి ఏళ్తున్న
అలాగే ఉంటంది హు అక్కడ మనమే మహారాజు జులుం మహారాణి లం వాళ్ళు ఏదనా అన్న కూడా మనం తిడితే మన తప్పున వాళ్ళు సయి